ఆ హలో
హలో
ఎం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మీరేం ఎం చేస్తున్నారు
ఏం లేదు ఈ రోజు యాక్చువల్లీ ఏమైందంటే ట్యూషన్ కి వెళ్ళిన నేను ఆ
ఆ
అయితే జనరల్ గా మా ట్యూషను నేను రోజా ఇద్దరం అమ్మాయిలాం చెప్పుకుంటాం. అయితే మేము ఇద్దరం ట్యూషన్ వేళ్తే ఆ అంకుల్ వాళ్ళు చూసారు ఒక టూ త్రీ మంత్స్ చూసారు మేము చెప్పేది అయితే ఏమైందంటే రోజా వద్దు అనుకొనే దాని నన్ను ప్రిఫర్ చేసుకున్నారు వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటేనేమో వాళ్ళ అమ్మాయికి నేను ఏం చెప్పినంటే వేరే చోటుకి వెళ్తున్నాను ట్యూషన్కి నేను ఇలా వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళని వెతుకున్నారని ఆయనకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది.
ఆ ఇప్పుడు నిన్ను తీడుతుందా
అయితే లేదు తిట్టడంఏమి లేదు గానీ ఇక వెళ్ళిన యాక్చువలీ మా ట్యూషన్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు.
అవునా
కేర్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు నన్ను అయితే నేను ట్యూషన్ చెప్పే అబ్బాయి ఇప్పుడు నాలుగవ తరగతి వాడికి అసలు ఏమీ రాదు వాడికి చెప్పి చెప్పి నాకు యాస్రా వస్తుంది.
ఆ
అయితే ఏమైంది అనంటే ఆ మొన్న మా ట్యూషన్ అంకుల్ నాకు కాల్ చేసి అమ్మా ఇట్లా కొన్ని రోజులు సెలవులు ఉన్నాయి. ఆ పదిహేను రోజులు అలా మల్లా మా ఊరికి వెళ్తాము.
హు
ఉమ్ తర్వాత నుంచో ఇగ నీకే ఫోన్ చేస్తా ఇగ నువ్ డైరెక్టొచ్చి రోజెకేదోకట్ చెప్పి మ్యానేజ్ చేస్కో అన్ చెప్పేసింది చెప్పేసాడు.
ఆ
హ్మ్ ఐతే నేనేమన్నానంటే సరే అంకుల్ మిగ మీ ఇష్టం మీరెలాగో చెప్పాలని ఫిక్స్ అయ్యార్ గదా నేనొస్. తన్లేండి అని చెప్పెసాను నన్నేమ్ చేయమంటవ్ నాకా ట్యూషన్ అవసరం కాబట్టి నేనలా చెప్పాల్సొచ్చింది.
అవును
అందుకే ఇక సరే అని అనుకున్న పదిహేను రోజులు ఏదలా గడిచిపోయాయి పదిహేను రోజుల్లో నావి మిడ్ ఎగ్జామినేషన్ ఏ నీకు కూడా ఉండే కదా మిడ్
అవును ఉండే
హా మిడ్
ఏదో అలా అలా రాస చాలా కష్టంగా
అవునా ప్రిపరేషన్ ఎలా అయింది మరి ఈసారి ఏమైనా సేమ్ గిట్ల బాగా రాద్దాం అనుకుంటున్నావా లేదా
సెమ్ము రాయలిగ తప్పదు నువ్వెలా రాసావు.
నేను ఇగ మిడ్డు బానే రాసా గాన్ నేనింత బా రాశా. నా నాకన్నే సిక్స్. టింగ్లే ఏషిర్రు అక్షయా.
నిన్నే జేషిర్రు మరి నేనెమన్ననా.
కానొచ్చిగ నెనేమో ట్వెంటీ కి ఇంక చెప్పాలంటే లిట్రలీ ఆ వన్నార్ లో ఎవడెక్స్ట్రా రాయడు. నేనెక్స్ట్రాలో గూడా రాసొ జనాకు ఆగక. ఇ ఎక్స్ట్రాల్ రాస్తనేమో నాక్. ఉ కనీసం ఎక్స్ట్రా మార్కులు గూడ హ్యాండ్రెటింగ్ కి గూడా వద్దు నాక్. ఊన్న మార్కులైనా ఏస్తిరంటే నాకు సిక్స్టీన్లు ఫిఫ్టీన్ అండ్ హాఫ్లు ఎయిటీన్లు ఇస్తున్నారక్షయా.
అయ్యయ్యో నాక్ అక్క ఎంత రాష్నా అడిషనల్సైతే రెండు రెండు తీస్కున్నా ప్రతి సబ్జెక్టి ఐనా టెన్ టెన్ టెన్ టెన్ను . ని రోల్ నంబర్ గుర్తువె. కొన్నరు వాళ్ళు.
ఔన్ నాకు తెలుస్ అది గాజులు. క్లాస్ లో అల్లరి పిల్లది గదా అది నువ్వెక్కడ జూష్నా.
ఎస్
అందుకే నిది గుర్తు వెట్టుకోని పెట్టుంటది కాని అలా కాదు. టీచర్లు ఎప్పుడు అలా పార్షాల్టీ చూపీద్దు వేదా.
చదివే వాళ్ళకొక్కటి చదవన్ మందకొకెటి
అదే కద చదువనోల్లకొ ఒకటే ఉంటది మరెప్పుడున్న చదువు చెళ్లికే ప్రియారిటీ ఉంటదా. మా
ఉమ్ ఆ చదవన్ వాళ్లకి ఎయ్యాలి.
చదవని కాదు బానే చదువుతవ్ కాపోతే నీక్. పరిస్థితులలాంటివి ఔను బ్యాక్లాగెగ్జామెప్. ఎప్పుడుంది
బ్యాక్లాగా ఏమోక్క ఇంకేం చెప్పలేదూ.
ఎంత కష్టమవ్తుందోచ్. ఆ ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సప్లీ లేకుండా రాసుకుందాం అనుకున్న నిన్న, దేవుడాలా చేసాడు.
చేశాడు
ఇగ ఏం చేస్తాం ఆ ఇగ మిడ్ లెలా త్ ఇంగ మా సార్ అయితే నా రోల్ నెంబర్ మరీ మరీ గుర్తుపెట్టుకొని ఏ అంజలి యూ వా రేవతిని మానసాని మరీ మరీ పిలిసి చెప్తున్నాడు తెలుసా నాకు
అవునా
హ్మ్ అయితే మొన్నమై దంటే అసైన్మెంట్ టు రాసేదుండే
ఆ
రాసి రాసి ఇయ్యాలనుకున్నా గానీ అసైన్మెంట్ లో రోల్ నెంబర్ చేంజ్ చేసి రాయాలని చెప్ ఆ రాయాలని చెప్తే నేనేం జేసినా నాకు ఇంట్రెస్ట్ రాక ఆ ఒక్క రోజు రేపే సబ్మిషన్ అన్నా గూడా ఆడ నేమ్స్ చేయాలి గదా సబ్మిషన్ ఐ ఏం చేశా అంటే రాసిన రెండు పేపర్ల మీద కర్రీ ఆయిల్ అన్ అంటిచ్చి నెక్స్ట్ డే నైట్ రాసేసి సార్ దగ్గర కెల్ల్ సార్ ఐ హ్యావ్ వ్రోటు కానీ ఇలా అయింది సార్, ఆయిల్ పడ్డది సార్ అందుకే మళ్ళీ రాశా అని సింపతీ చూపిచ్చా.
బ బ బ బ బ
అప్పుడేమో ఆ నేనేం చెయ్యాలి అట్ ఆయిల్ పడితేనెమో మరి సార్ నేను ఆయిల్తో ఏస్ అని చెప్పి తీసుకోరు కద సార్ అలా అయినా నా మార్పు చూపిస్తారు కదా చెప్పిన తెల్స
బ తీసుకున్నాడా
తీసుకున్నారు లాస్ట్ కి కానీ మా సార్ నన్ను పేపర్తో నేత్తి మీద కొట్టేసిండు
హ్మ్
యూ డోంట్ హవ్ కామన్ సె న్స్ వాటికా? ఏం రాస్తున్నావు నువ్వు రెండు మార్కులు క్వశ్చన్ కూడా సక్కగా రాయలేదు. నీకు రెక్టాంగులర్ కి కి తేడా తెలీదు అనుకుంట తిట్టేశాడు తెల్సా
నువ్వు కూడా అనాలి అప్పుడు కరెక్ట్ టైం కి మంచిగా చెప్ పర్ లిఅని
నిను ఎమన్నా సార్ అరే అలా అంటే బాగొదు యాక్చవలీ ఆయన క్లాస్ కూడా ఏం బాగ చెప్పా పడు
అందుకే అనేది వాళ్ళని
మ్మ్ కాని ఆ సబ్జెక్ట్ చాల హార్డ్ ఉంది పది పేజీలు ప్రాబ్లమ్ ఏల రా వెళ్ళాలని
ఒక్క ప్రాబ్లమా
ఒక్క ప్రాబ్లం పది పేజీలు అందుకే కదా అసైన్మెంట్ రాత్రి రాయలేక ఇప్పుడే రావల్సి వచ్చింది
ఆ
నో మౌత్ చీ ఏడుగంటాలకి కూర్చుంటే పన్నెండు ఉండి దాక రాసా అంటే ఊహించుకో ఎంత కష్టమో నాకు అది
ఆ
ఏం చేస్
ఒక్కటే కొశన్ వచ్చిందా
లేదు మూడు క్వశ్చన్లు వచ్చిండ
ఆ
పది టికి మూడు అంటే మూప్పెయ్ పెపర్లు అది
వామ్మో
ఆ అడిషనల్ లేవుంటే ఒక ఒక రూమ్ దగ్గరకి వెళ్లి అడుక్కొవల్సి వచ్చింది లాస్ట్ కి అడు
ముప్పై పేపర్లు అడుకున్యవా
పెండ్ల న్న కలవాటులే ఇడ రూమ్ లో ఏం లేకపోయినా నిమిషంలో పక్క రూమ్ కి ఎదురు రూమ్ కి కింద రూంకి పైన ఫ్లోర్కి తిరగడం బాగా అలవాటైపోయింది
ఆ
ఎట్లాంటి బీదొల్లం అయిన అట్లా అయితే చాలు
లేదు మీ ట్యూషన్ అబ్బా ఎలా చవుతు లడుూ
ఆడకా ఆడికైతే ఒక్క ముక్క అక్షరం కూడా రాదు ఆడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే బాగా కొడుతను వస్తది వస్తది ఏబి సీడీలు వస్తది టేబుల్స్ వస్తాయి అన్ని వస్తాయి గాని వాడికి ప్చ్. షార్ట్ మెమొరీ వాడికి ఒక ఇప్పుడు చదివింది ఈ నిమిష యాగుడుతుంటది నెక్స్ట్ నెక్స్ట్ వన్ సెకెండ్ ఆగి నువ్ అడుగు మళ్లి ఏం చదివాడో వాడికే గుర్ తుండదు
ఎయ్యే యో
ప్రాబ్లమ్ అసల్ వాడికి మెమరీ లాస్ ఉందో ఏమి ఉందో కూడా అర్థం కావట్లే
కొడతావ వాన్ని ఫుల్లు
చానా కొడతా చానా అంటే చాలా కొడత వాళ్ళ మమ్మీ నేను వెళ్ళగానే బెల్ట్ ఇచ్చేస్తది తెల్సా నాకు, బెల్ట్ ఇచ్చేస్తది బెల్ట్ పట్టుకొని కొడతా లేకపోతే, ఛార్జింగ్ వైర్ ఉంటుంది ఛార్జింగ్ వైర్ తో కొట్టేస్తాను.
అయ్యయ్యో పాపం చిన్న బాబు
ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను తినకపోతే మా డాడీ కొట్టేటోడు కార్ని ఇంగ్లీష్ లో ఏమంట్రు
కార్ణి
అలానే చెప్పినా మా డాడీకి మా డాడీ నన్ను చిత్తగ బాధిండు తెల్సా నీకి
దాన్ని బండి అంట్రు బండీ
ఏం బండిన నాలుగు చెక్ అలా అనకూడదు కార్ని కారే అంట్ర్. నేను అడిగిందేం ఇంగ్లీష్ లో ఏం అడుగుతారు అని అడిగిండు మా డాడీ కార్ని తెలుగులో ఆనుంటే చెప్పే దానిని నేను నాలుగు చక్రాల వ్యాహనం అని కానీ అడిగి మడి ఉండు కార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటేనకు ఏమనుకుంటుడు తెలుగులో కారు అంట్రు అనుకుంటున్నా
ఆ
అల్ అలా కూడా నను ఫుల్లుగొ ట్టి మా మామయ్యతో అడిగిపించి లాస్ట్ కి కార్ని కార్ అంటారంటే వదిలిండు తెలుసా అలా ఉంటది. అంతా కొట్టిండు కాబ టే మేం ఈరోజు ఎంత బాగా చుదువుతున్నాము అందుకే ఆ అబ్బాయిని అంతగా కొడుతున్నా చెప్తున్నా వినమని భయం. ఉన్న చోట భక్తి ఉంటదంట
ఓఓఓ
అందుకే భయం పెట్టి భక్తితో మంచిగా చదివిపించుకుందామని నా బాధ ఉ వాడికేమో అది అర్థం కాదు నేను ఏం చెయాలి
స్లిప్ టెస్ట్ లు అవి మంచిగా రాస్తడా
ఆ బానే యాక్చువల్ ఏంధంటే వాడు చాలా డల్గా ఉండడ టోడు ఈ మధ్య ఇంప్రూవ్ అయ్యిండు నా వల్ల అప్పటికి మొన్న ఇదేంది ఇదేంది ఇగ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా టర్మ్ టు ఎగజమ్స్ ఉ ఆ టర్మ్ టు ఎగ్జామ్స్ అయిపోయేసరికి లిటర్లీ అన్ని సబ్ సబ్జెక్ట్లో ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ అన్ని ఏ ప్లస్ బీ ప్లస్లే లిటరలీ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయి చెప్పారు నాకు ఫోన్ చేసి ఇట్లా మంచిగా వచ్చినాయమ్మ నవ్వుకాడికి మంచిగా పెరిగినవాడి కి బాగా చెప్ తావు వు అనుకుంట చెప్పారు
ఓ
ఆ ఆ ఆ
ఆ ట్యూషన్ అంకుల్ వాల్ మునుషుం టరా మీతో నీతోని
మంచిగానే ఉంటారు చాలా బాగా చూసుకుంటారు ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు వచ్చినా అందరికి నా పేరు తెలుసు నాకు డ్రాపింగ్ అంకులే చూస్తాడు ఇప్పుడు నన్ రావదు రిస్క్ తీసుకుంటా అని ఎప్పుడు డబ్బులకి ఇలాంటి లోటు ట్టే ఉండదు చాలా బాగా చూసుకుంటారు
నాకు మొన్న కాలేజ్ లో ఒకసారి కనిపి నావ్
మీ ఎప్పుడు ఇక్కడ ఏంటి
ఒక్కసారి కనిపించినావ్
నేనా
ఎస్
ఎందుకు కాల్ కాలేజ్
దగ్గర కనిపించినావ్ ఒకసారి క్యాంటీన్ దగ్గర కనిపించినావ్
అవునా కాలేజ్ అన్నాక తిరుగుతూనే ఉంటాం నాకెంపని ఉంది నీకెంపని ఉంది
ఒకసారి ఏ బ్లాక్ దగ్గర కనిపించిన
అవునా నువ్ మా మా బబా బ్లాక్ సైడ్ ఏం చేస్తున్నావు ఏం పని లేదా నీకు మా బ్లాక్ ఏడు
మీ బ్లాక్ లో అందరు బాగుంటారు
అ మరి ఎవరు దొరకలేదా ఫ్రెండ్షిప్ చేస్ కూడ నికి
ఎవత్ దొర్
ఏ ఏం గాదు నేను మా క్లాస్ వాళ్ళకి చెప్తా మళ్ళీ మీతో ఫ్రెండ్షిప్ చేయమని
ఎం అన్నావు నన్ను
సరే మరి నేను మళ్ళీ ఫోన్ చేస్తా బాయ్
ఓకే